హలో
మ్ ఏం చేస్తున్నరండి హలో
ఏం చేస్తున్నమండి ఖాళీగనే ఉన్నమండి ఈ అక్కా మా ఆయన చాపలు తెచ్చారండి నాకు చాపల కూర వండడం రాదె కొంచెం మీరు ఎట్ల వండుతరో చెప్పారా అండి మంచిగా స్పై మంచిగ ఎట్ల మీరు బాగోండుతరండి
అవునా నెను బాగోండుతనని మీకెవరు చెప్పారండి
అంటే మీరు వండుతరనీ టానండి నాకు అనిపిస్తుంది అందుకే నేను అడిగినండి కొంచెం మం కొంచెం చెప్పారండి ఎలా వండుతారో చాపల కూర
మీరు ఎలా వండుతారు చెప్పండి నేను ఫస్ట్ దాన్ని బట్టి నేను చెప్తాను
మా ఆయన చాపలు కడుగుతుంటే నాకు మొత్తం తెల్లగా కడగాలండి నాకు మధ్యలో గనుక ఏదైన కొంచెం మంచిగా అనిపియపోతే మళ్ళా కడిగిస్తానండి
మనం కడగం కబట్టి ఏం గాదు
నాకు అది చూస్తేనే అవి అవి మంచి మంచిగా మంచిగా కనిపిస్తేనే వండుతా మంచిగా కడిగిపిస్తానండి కూర్చోబట్ గంటసేపు అయినా పర్లేదు గాని మంచిగా నీటిగా బాగా కడగాలి
అవునా
కడిగిన తర్వాత ముక్కల మీద కొంచెం ఉప్పు చల్లుతానండి చల్లినాక కొన్ని పచ్చిమిర్చి కోసుకుంటా అండి ఉల్లిగడ్డ ఉంటది కదా మాకు అంటే మేము పొయ్యి కూడా మేమ్ యూస్ పొయ్యి కూడా వాడతాం పొయ్యి మీద చిన్న చిన్న అయినా ఒక పెద్దగా అయినా కాలుస్తానండి ఉల్లిగడ్డ పొయ్యిలో వేసి
కట్టలపొయ్యి మీద చాలా బాగుంటది రుచి కమ్మగుంటది
పొయ్యి మీదనే వేసి కాలుస్తానండి కాల్సి కొన్ని కొన్ని పచ్చి ధనియాలు ఉంటాయి కద అండి అవి ఇది ఉల్లిగడ్డలు కాల్చినది దా బాగా దంచుతా
ఉమ్
లో వేసి బాగా దంచిన అది ఒక ముద్ద తీసుకొని పల్లెంలో పెట్టుకుంటాండి
ఉమ్
కొంచెం కొత్తిమీర కూడా తీసుకుంటానండి
ఆ
ముక్కలకి మమ్మలకి ఇగా ఆయిల్ పోసుకుంటా కొంచెం నేను చేపల్లో కొంచెం ఆయిల్ ఎక్కువనే పోస్తానండి
ఉహు మీరు తాలింపులకేస్తారా లేకపోతే పులుసులకి వేస్తారా ముక్కలు
నేను ముక్కలు తాలింపులోనే వేస్తానండి చాము పులుసులో వేయ్యను నాకు అనిపిస్తది కదా తాలింపులోనే కొంచెం ఉప్పు కారం ముక్కల మీద మా జీలకర మెంతుల పొడి కూడా ము క్కల మీదనే వేస్తానండి అట్లా వేస్తేనే ముక్కలకు పసు కారం ఉప్పు పడుతుందని నా ఉద్దేశం అండి
ఆహా నేను అలా చెయనండి నేను ఫస్ట్ ఆ ఉల్లిగడ్డ కాల్చుకుంటాను మళ్ళీ టమాటా కూడా కొంచెం మెత్తగయ్యే వరకు కొంచెం ముక్కలు పెద్ద పెద్ద కట్ గ చేసుకొని ఉల్లిగడ్డ టమాటా ముక్కలు కొంచెం పెద్ద పెద్దగ కట్ చేసుకొని
టమాటో కూడా వేస్తారండి మీరు చేపల కూరలో
ఆ టమాటా కూడా వేస్తాను టమాటా వేసి అవి కొంచెం బాగుండాలెడ్ ఇక్కడ మాకు ఆ మకాడ మట్టి పొయ్యిలు ఉండవు కాబట్టి ఆ కొంచెం నూనె పా ల నూనె పోసి కొంచెం మెత్తగాయే వరకు ఆ ద్ డి ఫ్రై చేస్తాను కొంచెం మెత్తగా అయ్యాక మిక్సీ పడతాను మిక్సీ పట్టేసి ఇంకా కడిగిన చా పళు పక్కకు పెట్టేస్తాను మళ్ళా ఇం ఒక ఉల్లిగడ్డ తీసుకొని బాగా సన్నగా తరిగి మళ్ళా తాలింపుల చేసి తాలింపులోనే కొంచెం జీలకర వేస్తాను
అంటే మీరు జీలకర మెంతుల పొడి తయారు చేసి ఆ ముందే మీ ఇంట్లో రెడీగా ఉంద అండి
ఆ రెడీగా ఉంటదండి
అవునా సరే అండి తెలియక అడిగినండి ఆ చెప్
ఆ పర్లేదు పర్లేదు అయితే ఇగా మళ్ళీ తర్వాత ఆ జీలకర్ర వేసేసి అ తర్వాత పచ్చిమిర్చి వేసేస్తాను పసుపు చేసాక ఆ కొన్ చెం పసుపు కొంచెం ఎక్కువేస్తాను కొంచెం పసుపేషీ అల్లం ఎల్లిగడ్డ కుంట అది ఏసేసి ఆ మొత్తం కొంచెం పచ్చివాసన పోయినాక నేను ఇప్పుడు ప్యూరీ వట్టుకున్నాగ టమాటది అదేస్తాను అదేసాక దాన్
చార్ అచ టమాటా ఓన్లీ పెద్ద పెద్ద ముక్కలే కోసారా అండి మీరు చార్లగేసారా దాన్ని టమాటని
లేదు దాన్ని మిక్సీ పడతాను కదా ఉల్లిగడ్డ నున్ను టమాటను ఆ టమాటను ఉల్లిగడ్డను
సరండీ
అంటే గ్రేవీ చిక్కదనం కోసం ఒకటి రెండు ఏస్తాను నేను
ఒక రెండేస్తరండి
ఆ ఉళ్ళి గడ్డకు ఆ ఉల్లిగడ్డ ఉన్ను టమాటాలు మిక్సీ పడతాను మిక్సీ పట్టింది ఆ ఇప్పుడు ఈ తాలింపులకేస్తాను తాలింపులకేసినంకా అల్లనే కారం ఏస్తాను కారం ఏసి ఆ కారము ధన్యాల పొడి మళ్ళా జీలకర మెంత్తుల పొడి ఆ ఉప్పు అన్నెసేసి అదీ మంచిగా కలపెడ్ తాను కలపెట్నాకా అందులో ఆ కారం అనేది ఉడికినంక టమాటాల నుండి నూనె పైకోస్తది కదా ఆ నూనె పైకొచ్చేటప్పుడు చింతపండు పిస్కుతాను పిసికేసి అందులో పోస్తాను పోసాకా బాగా తెల్లనిస్తాను ఒక పది నిమిషాలు తెర్లనిస్తారు తెర్లనిచ్చినాక అప్పుడు టేస్ట్ జూసుకుంటా ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా పులుపు ఎక్కువ తక్కువ ఉంద అన్ని చెక్ జేసుకున్నంక ఆహ్ బాగుంది అని అనుకుంటేనేమో ముక్కలేసేసి ఇంక్కా పులుసు దగ్ కుంటాను లేదు ఏదన్నా కొంచెం అటు ఇటు ఉన్ ఏస్తాను ఏసి ఒక
అవునా మీర్ మరి మీరు బాగా జెప్తారండి ఆ ఆ
తెర్లినంకా మళ్ళీ హైలనే పెట్టుకుంటాను సిమ్లా వేట్టొద్దు చాపలు హలో చాపలు వండేటప్పుడు హై లనే పెట్టాలి సిమ్ లో పెట్టొద్దు పుల్స్ ఆ పుల్సు వోషీనంక్ కా ఆహ్ బా బాగా తెర్లినంక బాగా పోసుకోవాలి సూపు ఆహ్ ఎక్కువ వోస్కోవాలి మనం ఎంత జరిపోతది అనుకున్ టె ఎంత సరిపోతది అనుకుంటే అంతా పోసుకోవద్దు ఎక్ ఎక్కువ వోస్కోవాలి ఒక చెంబెడు ఎక్కువ వోస్కోవాలె ఎక్కువ వోస్కునంక అది బాగా ఆ అది బాగా మసిలినాక అందులో టమాటా ప పచ్చి ఉల్లిగడ్డ పచ్చి ఆ కారం ఉప్పు అంతా పులుసుకు వట్టినాక చాలా దగ్గరకైతది ఇంకుతది ఇంకినంక మళ్ళీ తర్వాత ఈ పచ్చి ముక్కలు వేసుకోవాలె ఇగ మధ్యలో
ఇప్పుడు చాపలేప్పుడు ఉడకాలండి
ఊడుకుతయి ఉడుకుతాయి ఉడుకుతాయి మళ్ళీ ఏం జేస్తామనంటే పెద్ద పెద్ద ముక్కలు అడుగునేయాలి కొంచెం మధ్య ముక్కలు పైనెయాలి పైనేషి మూత పెట్టేసి ఆ ఉన్న పులుసు ఉంటది గదా సగంకి ఎక్కువ ఉన్నది గదా అది కెంత గావలన పులుసు అంతా చూసుకొని ఆహ్ ఆహ్ బంజెసుకోవాల అన్నట్టు ఆ చాపలు ఉడుకుతయ్
ఉడుకుతయండి
ఆ ఉడుకుతయ్ అది మళ్ళ కిందికి మీదికి తెర్లుతయ్ గదా కింద పులుసు పైకొచ్చేసి మళ్ళీ ఇప్పుడు నేను చెప్పినట్టు మీరెప్పుడైనా ట్రై జేసి నెక్స్ట్ డే మార్నింగ్ తినండి మీర ఫేవరెట్ అయిపోతరిట్లా
అంతేనండి ఎంథైనండి చాపల కూర బాగా చల్లారినాక నే దాని టేస్ట్ ఒస్తదండి
అవును మేము ఎపుడైనా తెస్తే మా వారు నైట్ తెస్తారు అంటే మేము నేను చాపలు బాగా దింటాండి నేనన్ని రకాలుగా జేస్తాను ఫ్రై జేస్తా ఇగురు జేస్తా ఎక్కువ పులుసే జేస్కుంటాం మాయనకు పులుసు ఇష్టము మాయనకు కొంచెం పులుసు చిక్కగా గాకుండా పల్సగ్ గాకుండా మామూలుగుండాలి ఇప్పుడు ఇట్ల జేస్తే ఆ నీళ్ళు నీళ్ళు గాకుండా కొంచెం గ్రేవీ చిక్కగుంటది
అవునా నేను తప్పకుండా జేస్ స్తానండి మీరు మంచిగ జెప్పారు నాకు అర్థం అయి అయితే అర్థమైందండి నేను ఒక రోజు తప్పకుండ వొండి నేను ఎలా ఉందో టేస్ట్ తర్వాత మీక్ తెల్లారి ఫోన్లో జెప్తానండి
ఆ ఓకే అండి చెప్పండి చాలా బాగుంటదండి టేస్ట్
మా పాప కూడా ఈరోజు ఈ రోజు నేను గిన్నెప్ప పెడదాం అనుకుంటానండి మా పాపకు గిన్నప్ప పెట్టు మమ్మీ గిన్నప్ప పెట్టు మమ్మీ అని రోజు అంటుందండి మా ఇంటి పక్కనే ఉంది మిల్లు పోయి పట్టిచ్చా రండి ఈరోజు సాయంత్రం గిన్నెప ప్పా చేద్దామని అనుకుంటున్నా
ఆహా ప్చ్ గిన్నప్పల్ల మీరెట్లా చేస్తారు
గిన్నప్పాంటే నేను పచ్చికారం అంటే పచ్చిమిర్చి కారం వేసానండి నేను
అదే చాలా బాగుంటది పచ్చిమిర్చి కారము ఎల్లిపాయలు
ఎల్లిపాయలు కొంచం అవునండి కొంచెం నేను అందులో పా కొంచెం పెసరిపప్పు ఏస్తానండి కొంచెం కొన్ని ఏస్తానండి పెసరపప్పు కొంచెం మా ఇంట్లో మినం అవి అవుంటాయి గదా పల్లీలు పల్లీలు కూడా ఇస్తానండి కొన్నెస్తా ఎక్కువెయ్యను పల్లీలు కొంచం మీనం పెసరపప్పే ఏస్తాను నేను గూడా అలాగనేేస్తి కోసేప్ మంచిగా పెడతారండి గిన్నెకి మా ఒళ్ళు బా దింటారు మా ఆయన గూడా బాగా అంటే బాగా తింటాడు గిన్నెప కానీ నాక్ చాలా టైం బట్టిందండి నాకు నాకన్పిస్ చాలా టైం పడతదా అనిపిస్తా ఉంటది
నేను గూడా ఎప్పుడన్నా జేస్కుందాం అని అనుకుంటే మా పాప చిన్నది మా ఆయన డ్యూటీ కెళ్లేసి ఎప్పుడో ఒస్తడు
మరి మీ ఆయనకి ఎప్పుడూ సెలవులుంటాయి అండి
సెలువులంటూ ఏముండవు ఆయన ఇంటికాడున్న రోజే హాల్డే గా అంతే ఇగా
అంటే లి అంటే సెలవులు వెట్టుకోడం ఉండదా ఆదివారము శనివారం అనేది ఉండదా అతనికి ఈ రోజులు ఈ రోజు సెలువనేది ఉండదా
ఆ ఆ ఉండదు రోజూంటది థర్టీ డేస్ ఉంటది కాకపోతే మన ఇంటికాడ ఉన్న రోజు ఉన్నట్టు ఇగ
అవునాండి ఇగ నీకు బోరు గొడుతదండి నాకి అర్ధమైతుంది
బాగా బోరుగోడుతది మళ్ళీ ఈమెతోటే జరిపోతది
అవునా ఎప్పుడెళ్తారండి పొద్దున ఎప్పుడొస్తారు
మార్నింగ్ మార్నింగ్ త్రీ కన్నా ఫోర్ కన్నా వెళ్ళిపోతారు
మార్నింగ్ త్రీ ఫోర్ క ఉదయం నాలగింటికి వేళ్లి పోతారా
ఆ మూడింటికి నాలుగింటికి ఐదింటికి అట్లా వెళ్ళిపోతాడు వెళ్లిపోయి ఎప్పుడన్నా తను చేసేది జొమాటో అన్నట్టు గ్రాసరీ డెలివరీ అన్నట్టు
డెలివరీ బాయ్ అవును అవునా
ఆ ఇగ వాళ్ళది ఎప్పుడు అయిపోతదో చూసుకొని ఇగ వచ్చేస్తాడు ఇగ వచ్చినాక మళ్ళీ వెళ్ళడానికి ఉండదు ఇగా
అవునవును కానీ ఎండా బాగ కొడుతూ తుందండి చిన్నగా డ్రైవ్ చేసుకో చిన్నగా వెళ్ళమనండి
అదే ఈనది ఫోర్ వీలరు స్కూటీ గాదు బైకు కాదా అ ఆ ఇక్ ఆ ఆ ఉంది కాకపోతే ఇది పాపం మస్తు బరువులు మొయ్యాలి ఎందుకనంటే
ఆ ఉమ్
నూనె క్యాన్లు ఆటా బ్యాగులు అవి బియ్యం బస్తాలు అవన్నీ వస్తాయి
ఆ మియా మీ ఆయన మోయాలండి అవి
మా ఆయనే మొయ్యాలి అందుకరే ఆయన ఉన్నప్పుడు నేను ఎక్కువ ఆయనను ఇబ్బంది పెట్టాను
మంచిగా అర్థం చేసుకున్నారండి మీ ఆయనను మీరు
సరేనండి మా రా
సరే ఓకేనండి
ఓకే